హలో గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారండి
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
మేం కూడా బానే ఉన్నామండి
ఏం చేస్తున్నారండి
వాకింగ్ చేస్తున్నా
అవునా మరి ఏంటి ఎలా స్పెషల్
ఈరోజు బిర్యానీ దిన్నా చికెన్ బిర్యానీ
ఓ నాయిస్ అండి మీకు ఇష్టమా బిర్యానీ
మస్త్ ఇష్టంగా తింటా బిర్యానీ
అవునా
హా
ఇంకా ఏమేమి ఇష్టం అండి మీకు
నాకా అంటే ఇట్లా బిర్యానీ టైప్ లోనా
ఆ అంటే ఫుడ్స్ ఏమైనా నా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఫాస్ట్ ఫుడ్ అయినా
ఫుడ్స్ అంటే ఇట్లా అంటే బర్గర్ పిజ్జా మోమోస్
ఉ హు
ఇంకా కిచిడి
ఆ
ఇంకా ఈ స్వీట్ అస్లా నాకు రసగుల్లా గులాబ్ జాముూన్ కద్దుఖీర్
ఓకే అదే చాలా ఐటెమ్స్ ఇష్టం అన్నమాట మీకు
ఉ ఫుల్ ఉన్నాయి చెప్పడానికి కాని గుర్తురాట్లే టైంకి
అవునా
ఉ
ఆ
ఆ
అంటే మీకు హెల్తీ హెల్తీ ఫుడ్స్ కూడా బాగాండి అంటుంటను మీరు
హెల్దీ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ లో ఆ ఇది కివి ఇంత వరకు తిన్లే తినాలి కివి ఆ ఇంకా డ్రాగన్ తిన్నా
ఆహా డ్రాగన్ నచ్చిందా మరి మీకు
డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా అంటే సేమ్ యాప్ అది గోవా ఉండదా, సేమ్ అట్లా టేస్ట్ వస్తాది.
అవునా
ఆ
ఇంకా మరి మీరు ఏం చేస్తుంటారండి,
మేము స్టడీ చేస్తున్నా
అవునా ఏం చదువుతున్నారు మరి మీరు
ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ మొన్నే డిగ్రీ చేస్తున్నా అ ఫైైనల్ ఇయర్
ఓకే నైస్ ఏ గ్రూప్ అండీ
బిఎస్ డేటా సైన్స్
అవునా
హ
డేటా సైన్స్ ఆ మేము తిన్నామండి,
అవునా మరి మీకు ఎం స్పెషల్ ఈరోజు ఓ చికెన్ తిన్నారా
ఉ
ఉహు చికెన్ కానీ చికెన్ అసలు హీట్ ఎక్కువ ఉంటది కానీ ఇక
అవునండి మేము కూడా చికెన్ ఎక్కువ తినను లైట్ అనమాట అంటే మా వాళ్ళు తీసుకొస్త హాఫ్ కేజీ కేజీ అనేసి నేను వన్ టూ పీసెస్ అంతే అంత ఎందుకంటే నాకు ఎక్కువ పోదు కూడా అది
నేను కూడా అంతే అందే తెలుసా అంటే ఇష్టంగా అనుకుంటా అ తిన్నే వరకు టూ పీసెస్ వరకు కొంచెం వేడి వేడి అట్లా అనిపియదు,
అయినా మనం చకెన్ హెవీగా తిన్నా మనకి ఎట్ల అనిపిస్తుందిండి అంటే ప్రాణమంత ఎట్లా అంటే కళ్ళు తిరిగినట్టు కడుపుల తిప్పినట్టు అనిపిస్తుంది సో మనం హీట్ ఫుడ్స్ ఇప్పుడు ఎండాకాలం కూడా ఇంక పోలేదు ఎక్కువ ఎండలు కాబట్టి ఎక్కువ తీసుకోవద్దు కూడా దాన్ని
అవును
కాదు
వెడి మా చిన్న అక్క అయితే సచ్చి పోతది చి
ఆ ఉంటారండి అలా ఇంట్లో ఎవరొ ఒకరు చికెన్ అంటే మటన్ అంటే ఫిష్ అంటే ఇట్లా ఉంటారు ఇష్టమైన వాళ్ళు
ఆ అంటే పెద్ద అక్క కి మటన్ అంటే ఇష్టం నాకు అంటే అన్నీ ఇ అన్న ఇకోవలే
ఓకే
ఇగా చిన్న అక్క కి చి ఇష్టం ఓ ఫ్రెష్ చికెన్ చికెన్ అంటుంటది. నానా అంటారు ఏం తింటావురా చికెన్ అంటే ఇగా మనం వారంలా ఒకసారి తింటాం కదా ఆమె అట్లా చే వారంలా రెండు సార్ల కావాలి,
ఆ
హు అట్లా ఉంటది కానీ మనకి బాడీలో హీట్ ఎక్కువ ఉంటది,
ఆహా
హుమ్ ఎట్లా చెప్తా వద్ద వాష్ రూమ్ కన్నా పొండ్రి మెల్ల మెల్లగా మొల్లస్తది
అవునా హుమ్మ్ మరి ఇంకేంటి దాని సంగతులు
ఇంకా మిసైడ్ వెదర్ ఎట్లా ఉంటుంది మరి
కొత్తూరు ఎండలు ఎండ రోజు అసలు వర్షం ఎం పడతలేదు ఎందుకు ఏమో అర్ధమయే లెద్ బాగా ఎండాలునాయండి బయటికి వెల్దామంటే బాగా అసలు ఏడుపొస్తుంది
అయ్యో అవునా
హ్మ్ బయట ఆ కాలు పెటలేని పరిస్థితి
హుమ్ అయ్యో మరి ఎందుకు అట్లా మరి అంతా ఎండ
అంటే ఏమొండి ఇక్కడ ఇంకా వర్షం నెలో ఒకసారే ఏం పడదంటండి మొన్న రీసెంట్ గా అంతే మళ్ళీ ఎండాలే ఇగ వాన్లోచి పడుతున్నాయి మళ్ళీ వర్షాలు ఎప్పుడి పడతాయి ఏమో అర్థంమయితా లేదు
అసలు సిటీస్ లో పడుతున్నాయండి వర్షం మన ఈ విలేజెస్ లో ఏమన్నా ఏమో
కాలేజ్ కి వెళ్ళొచ్చేసే వరకు అసలుయితే ప్రాణం పోనట్ అనిపిస్తుంది నాకు అయితే ఇంకా ఆ మాకు అంటే ఎండలు బా టెన్ ఓ క్లాక్ ఉంటుంది కాలేజ్ టూ కట్ల వదులుతారు ఇక ఎండలు బా ఉంటాయి కదా రావడానికి పోవడానికి త ఇగ చచ్చిపోతాం అనిపిస్తుంది మాకైతే నీళ్లు బాగా దాహం ఐత్ తిందాం వీళ్లు కావట్లేదు బయట ఎం తిందాం అన్నా ఎండాకి తిన్నా మళ్ళీ పట్టదు మాకు అది వామ్ థింగ్స్ ఏదొ ఒకటి ఐతాయి
నేన్ కూడా తినట్లేదు సరిగా మధ్యాహ్న టైం
అసలు అవునండి అసలు ఆకాలైత లేదు ఆకల అయితుంది కానీ అన్నం తిన్నా బుద్ది గట్లేమ్ డదానికి అది కాకుండా మళ్ళీ హాస్టల్ ఫుడ్ కదా వాళ్ళ ఓ కొంచెం మసాలాస్ అవి అవ్ వేస్తారు ఆ మసాలా స్మెల్ కి ఆకూడా చచ్చిపోతుంది
అవును ఇంకా మనం మ్యారేజ్స్ కి వెళ్తే అక్కడ ఫుడ్ ఉంటే మంచి అనిపిస్తుంది తినేటప్పుడు చెమాట వస్తుంటాయి తిన్నా బుద్దే గాదు వేడికి
అవునండి చెమటలు వస్తే అన్నం తిన్న బుద్ది కావడం లేదు అసలు
ఇంకా వేడిగా ఉంటాంది కర్రీ ఇంకా వేడి కారం కారం ఉంటది
ఆహా అయితే మీరు వెళ్తారా మ్యారేజెస్ బర్డే ఫంక్షన్స్
అంటే ఎక్కువ అంటే వెళ్ళాము ఇక తెలిసిన వాళ్ళు అంటే మళ్ళీ ఎక్కువ తెలిసిన అంటే వెళ్తా ఇక దూరం చుట్టాలంటే మనం ఇక వెళ్ళాం
ఆ మరి పెళ్లి ఫంక్షన్స్ లో మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏంటిదండి అంటే అక్కడ పెట్టే మెన్యూ
అక్కడయితే నాకైతే హలీ రుమాలు ఉడి రెడ్ చికెన్ కద్ద కీర్ ఇంకా ఇవి దానికి ఏమంటారు ప్చ్ ఇదే రూల్స్
హ్మ్ హు
ఉ బాగుంటాయి
ఓకే
జముూన్ ఇంకా ఐస్క్రీం పెడ్తారు కాంబినేషన్
బాగుంటదంటా అది కూడా కానీ నేను తినను అన్న మాట లైట్ తింటా అంటే అది బాగా స్వీట్నెస్ ఉంటాది కాద దాంట్లో ఆ స్వీట్ నెస్ అస్సలు తినబుద్ది కాదు నిద్ర బాగొస్తుంటది స్వీట్ తింటే నాకు
అవునవును
సలికాలంలో స్వీట్స్ అస్సల్ తినలేమండి దగైతది అది గాక తిన్నా ఎమ్మటే నిదరొస్తది మనకు
హవును
మసల్ అది తింతే ఇగ మతుగ నిద్ర అది ఎంత మంచి ఫంక్షన్ అన్నా నేను పెళ్ళిళ్ళ ఫంక్షన్ ఎళినా కూడా అంతే నాకు అది అర్థం కాదు తింటామా ఇట్లా కూర్చుండి కళు గిట్లా మూసుకుపోత ఉంటయ్ ఇగ నేను నిద్ర కంట్రోల్ కావాలని లేకపోతే ఫోటోస్ దిగడం అది జోకులు యేసుకుంటుంటే ఇగ నిద్ర రాదన్నమాట నాకు
ఇంకా పెరుగు అన్నం అంటే నిద్ర
అవునండి పెరుగన్నం తింటే మొద్దు నిద్ర బాగా వస్తదన్నమాట అసలు నిద్ర అసలు ఎట్టు సరి అర్థం కాదు
ఆ అదే హహ ఇంకా అండి మరి
ఇంకా ఏముందండి చెప్పాలి మరి
అ
మీ సైడ్ ఎలా ఉంది వెదర్
మా సైడ్ అయితే ఇప్పుడు కూల్గా ఉంది సాయంత్రం స్కై అంతా చేంజ్ అయింది ఎల్లో క ఎల్లోయిష్ గా అయింది మొత్తం ఉ
ఆహా
మొత్తం మస్త్ అనిపించింది ఈవినింగ్ టైం హ్మ్ మంచిగా ఉండే వెదర్ ఇప్పుడు ఇంకా గాలి వస్తుంది
మ్మ్ హూ
ఇప్పుడు మేము ఇప్పుడు షాప్ కి వెళ్ళానా ఏమన్నా చాక్లెట్స్ అట్లా తెచ్చుకున్నా డాడీ ఎందుకురా తినొదురా అవసరం మళ్ళా మేం తెస్తే మా డాడీ తింటడు
ఆ పేరెంట్స్ అట్లే ఉంటారండి వాళ్ళంటే మళ్ళీ సిస్టర్స్ కూడా ఇది ఒద్దు అదొద్దంటారు మళ్ళీ తెచ్చాక డాడీ వాళ్ళు చెప్పితే ఎట ఒకటిపిస్తారా మళ్ళీ పోన్లే తెస్తే తీసుకొచ్చావా అంటే మళ్ళ వాళ్ళ కూడా తింటారు కోపమొస్తది
ఆ అదే కదా నేనంట డాడీ నువెందుకు డాడీ వద్దు వద్దు అంటావ్ తింటావు కదా అని
మా డాడీ కూడా ఇవి తినొద్దురా ఇది హెల్తీ కాదురా అది అన్ హెల్తీది ఇది అన్ హెల్తీ అం టారు మళ్ళీ అని తింటారు నేనంటా అదేంటి డాడీ మరి నువ్వు చె చెప్తూ తింటావ్ అంటే ఇగ తెచ్చినాక ఇగ వేస్ట్ అయిపోద్ది కదా తినకపోతే అనేసి తింటారు
అవుగోయి ఇంకా అంటే వాళ్ళ కొన్న సంబంధించిన కొన్ని సామన్లు అంటే వాళ్ళు తినొచ్చు కానీ మనకి
అంటే వాళ్ళైనా మన మంచికి చెప్తారండి ఎందుకు కంటే ఇప్పుడు జనరేషన్ లో మొత్తం కల్తీ ఫుడ్ మొత్తం కల్తీ చాలా ఉందన్నమాట అంటే కెమికల్స్ అవి మనకేమో ఇష్టం అని తింటున్నాం అందులో షుగర్స్ ఎక్కువ ఉంటాయ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయ్ అవి ఇవి యాసిడ్స్ అవి ఉంటాయ్ అది మనకి ఇప్పుడేం కాదు కొన్ని ఒక స్టేజ్ వచ్చాక మెల్ల మెల్లగా మనకి బలహీనం అయిపోతాం మనం మనకి ఎనర్జీ ఉండదు చాత కాదు బాడీ వెయిట్ అయిపోతాం
అవును
ఏదో ఒక్కటి చిన్న చిన్న డిసిజేసు వస్తు ఉం అనమాట అలా అవన్నీ రావద్దనేసి హెల్దీ ఫుడ్ తినాలంటారు పేరెంట్సు. ఓ
హెల్తీ ఫుడ్స్ తింటాం నీ లాంట్లో ఉండే కానీ ఇంకా కీరా మంచిగా ఉంటది ఈ వేడికాలంలో.
కీరా తినొచ్చాను కీరా పుచ్చకాయి ఇవన్నీ హెల్దీయే
ఇవి ఇంకా చియా సీడ్స్ మంచిగా ఉంటది
ఆ చీయసీడ్స్ బాగుంటాది వాటర్ వేసుకొని తాగుతరంటా కదా. మావొళ్ళు తాగుతారు సిస్టర్సు నాకు నచ్చదండి ఆ చీయసీడ్సు నాకు ఎట్లానో అనిపిస్తుంది చూస్తే.
హా హా అది హెల్తుకి మంచిది ఇంకా వేడి మొత్తం తిస్తాది.
ఉ
వాటర్ నానా పెట్టుకొని నైటు మార్నింగ్ తాగాలి ఒక వాటర్ బాటిల్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ వరకు తాగాలి. ఆ ఎల్లు ఆ బ్రష్ చేస్తేనే తాగేయాలి ఎందుకంటే ఎంప్టీగా ఉంటుందిగా స్టామక్కు
ఆ
ఆ అట్లా తాగేయాలి
ఉ
ఉ ఉ తాగతా డైలీ ఒక వన్ బాటిల్ టూ బాటిల్స్ తాగుతా అప్పుడు ఇప్పుడు ఇవి ఉండే మా దగ్గర పౌడర్ ఉండే అప్పుడు రెండు కలిపి తాగేదాన్ని. రాస్నా పౌడర్ అది తీ ఫోర్ బాటిల్స్ ఒక డైలీ దానికే వెయిట్ లాసింగ్ అయితారంట
ఆహా ఓకే అయితే వెయిట్లెస్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓ చాలా బాగా చెప్పారండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు థ్యాంక్ యూ అండి మీ టైం నాకు ఇచ్చినందుకు.
సరేనండి ఓకేనండి బాయ్
ఉన్నారండి
గుడ్ నైట్ అండి బాయ్